హెలో అ
ఏం చేస్తున్నారు
ండి ఇప్పుడే కూర్చున్నాను వర్క్స్ అన్ని కంప్లీట్ అయినయ్ ఖాళీగా కూర్చునన్నాం మీరేం చేస్తున్నారు.
ఏం లేదండి
హుమ్ ఆఫ్టర్నూన్ లంచ్ చేసాం మీరు తిన్నారా
ఆ నేను కూడా సేమ్ అండి ఆఫ్టర్నూన్ లంచ్ చేశాను ఈవినింగ్ కి ప్రిపేర్ చేయాలి ఫుడ్
ఏం చేద్దాం అనుకుంటున్నారు
యాక్చ్యువల్ గా పనీర్ బట్టర్ మసాలా చేద్దాం అను
ఉ ఓకే
మీరు ఈవినింగ్ ఫుడ్ ప్రిపరేషన్స్ చేసేసారా
ఆ మ్ ఈవెని అంటే లైక్ ఆఫ్టర్నూన్ చేసిందే ఉంది సో అదే ఇగా
కూడా
అవును
మీ హాబీస్ ఏంటండి
నా హాబీస్ వచ్చేసి లైక్ నార్మల్ రీడింగ్ బుక్స్ లేదా సాంగ్స్ బాగా వింటాను
మ్
బ్యాడ్మింటన్ గేమ్ కొంచెం చాలా ఇంట్రెస్ట్
అ ఓహో ఇంకా మీ ఫేవరెట్ మూవీస్ ఏంటండి
మూవీస్ అన్ని టైప్ ఆఫ్ మూవీస్ చూస్తానండి వి స్పెసిఫిక్ ఇదే ఫేవరెట్ అంటు ఏం లేదు మొన్ననే హారర్ మూవీ ఒకటి చూసాను
ఉ ఏ మూవీ అండి మూవీ నేమ్ ఏంటి
కాంచనా
కాంచనా అవునువును ఎలాంటిది ఓకే
లైక్ థియేటర్ లోనే ఫస్ట్ టైమ్ అండి చూడ్డం నేను నార్మల్ మూవీ కూడా నేను హఫ్ హఫ్ ఎ చూస్ ఫుల్ మూవీ ఇప్పటి వరకు చూడలేదు మా ఫ్రెండ్స్ తో వెళ్లి చూసా చాలా భయపెట్టిచ్చారు ఇగా లైక్ భయపడుకుంటూ భయపడుకుంటూ ఫన్ తో నవ్వుకుంటూ ఇక వాళ్ళకి ఫన్ అయ్యింది ఇగా నేను భయపడుతుంటే
అవునా అరె గుడ్ ఎక్స్ మంచి ఎక్స్పీరియన్స్ అయింది మీకు మూవీ తోటి
చాలా మంచి ఎక్స్పీరియన్స్ వాళ్ళు గడికోసారి లైక్ ఆ దయ్యం వస్తుంటప్పుడు ఇట్లా వెనకకెళ్ళి చేతులు తీసుకురావడం చెవుల గాలి లెక్క ఇట్లా ఉఫ్ ఉని ఉదడం ఇట్లా లైక్ ఒక భయం ఇట్లా ఒకటేసారి ఘోరం భయం అయ్యిందిదండి
అవునా
ఇంకా ఇంటర్వెల్ టైమ్ లో నేను మా ఫ్రెండ్ వాష్రూమ్ కి వెళ్లి వచ్చినాక మా ఇంకో ఫ్రెండ్ కనిపియట్లేదు కూర్చునింటే నేను ఇంకో వాష్రూమ్ లోనే ఉన్నానని చెప్పింది బట్ తను వాష్రూమ్ లో లేదు లైక్ అన్ని డోర్స్ లాక్ చేస్తుంటే ఎవరు సపోర్ట్ చేయట్లేదు వాష్రూమ్ సీన్ కాడ భయం అయ్యింది ప్లస్ పైకి వచ్చినాక సీట్ లో కూర్చుందాం అంటే నేను ఇంకా వాష్రూమ్ లో ఉన్నా నేను వస్తాను చూడండి అన్నది ఇ వస్తదిలే అని చెప్పేసి మే మూవీ కంటిన్యూ చేస్తుండే సడన్ గా లైక్ దయ్యం వచ్చే సీన్ అంతా లైక్ మూవీ థియేటర్ లో సౌండ్ ఎఫెక్ట్ చాలా మంచిగా లైక్ గట్టి ఉంది దయ్య మచ్చ దీనికి ఎంటక వెళ్ళి వచ్చి మొత్చ్చుకుంది కదా ఎంత భయపట్టాలంటే అ భయపడ్డా
అంట
బళ్ళకి ఫని అయిపోంది కాని నేను లైక్ మూ అ అయిపోయిన ఒక ట్వంటీ మినిట్స్ వరకు అదే భయం కొద్దిగా ఉండే నాకు
కానీ ఇప్పుడు మీకు అది తెలుసుకుంటే మసి కొంచ
నవో సర ఇడు చ అజ నా మ అంతగానం భయపడ్ నా మూవీ క అనిపిస్తుంది ఇప్పుడు నవ్వు వస్తుంది ఒకొసారి అవన్నీ వీడియోస్ తీసుకున్నార నేను భయపడే సీన్స్ అన్ని
అవునా
లేక ఇంకా కళ్డ్ళు మూసుకుంటే ఒట్టే అని చెప్పేసి ఒట్లే వయిచ్చుకున్నారు
ఓమా ఇదిదా
నాకు ఏం తెలియదు నువ్వు మూవీ చూసేటప్పుడు కళ్లు మూసుకోద్దని వోట్టాయి అన్నారు ఏమన్నా అంటే
అయ్యో పాపం బుక్ అయిపోయారా బాగా
ఆ చాలా బుక్ అయిపోయి బట్ ఎంజాయ్ చేసాల మంచిగా ఎంజాయ్ చేసాను నేనైతే మళ్ళీ డ్యామ్కి వెళ్ళాము డ్యామ్ లో లైక్ ఆ రోజు వెదర్ మొత్తం రెనీ రెనీ ఉండే కొంచెం బాగా పడుతుంది తగ్గిపోతుంది లైక్ నార్మల్ మరీ అంత బాగా కాదు ఆ వానలో ఎంజోయ్ చేసి
సు లో బాగా పడుతుందా అనా
లేదండి ఈరోజ అయితే లేదు మొన్న అయితే ఉండే
ఆ మేమున్న ప్లేస్ లో కూడా అంటే లేదు బట్ వాతావరణం చ చల్ాలాగా మంచిగా ఉంది బయట కొంచెం సైకిల్ ని లేకపోతే బయట ఫ్రెండ్ నార్మల్గా తిరగడానికి వెళ్ళచ్చు
అచ్చడు మీకు వానా లేదా
ఆహా లేదండి అంటే కొంచెం వాన వాన పడ్డట్టు కొంచెం మురిగింది చిన్నలు కొంచెం పడ్డయిపోయింది అంత ఏం లేదు బట్ వేరే దగ్గర బాగా వర్షాలు పడ్డాయి అవి కా వేమ అ ఐస్ గడ్డలు పడతాయి కదా
అవును
ఆ అ అట్లా పే
హ
చూసిరా న్యూస్లో
లేదండి చూడలేదు నార్మల్గా మా అన్నయ వాళ్ళు హైదరాబాద్ క వెళ్ళారు చార్మినార్ దగ్గర షాపింగ్ చేస్తుంటే వాళ్ళకి కూడా సేమ్ మఐస్ రళ్ాల వర్షం పడ్దని
ఆ అవును అంటే సైడ్ గచ్చబౌలీ నాలుగైదు చోట్లలా బాగా పడినాయిళ్ళు మీ ఫేవరెట్ డిష్ ఏంటండి.
నాకు నార్మల్గా చికెన్ అంటే బాగా ఇష్టమండి
మ్ హూ మీరు మీరు వండుతారా అది
నేను ఎప్పుడో ఒకసారి ఎక్కువ మా మమ్మీ చేసే చికెనే నాకు చాలా ఇష్టము, సో అదే ఎక్కువ తింటాన్ నేను. మా మమ్మీ చికెన్ ఫ్రై బాగా చేస్తది.
ఆ అంటే
ఏంటండి
రైస్ లో ఫేవరెట్ ఫ్లేవర్స్ ఉంటాయి గా
బగార్ రైస్ బాగ మరీ స్పైసి సీజెయొద్దు నార్మల్ రైస్ రైస్ బగారా అంటే, నార్మల్ స్పైసీస్ ఎక్కువ ఉండొద్దు, మీడియం ఉండాలి అది బాధింట.
ఇంకా మీ కలర్
నాకు మెరూన్ అండ్ బ్లాక్ ఇష్టం అండి
మ్ ఇంకేంటి సంగతులు అండి ఈవినింగ్కి ప్రిపరేషన్స్ అయిన్నయా వండడం చెయడం ఇంకా పొద్దుటి గిన్నెలు అవి ఇవి తోముకోవడం ఇగ అన్నీ అయిపోయినయా
డైలీ మార్నింగ్ నేను పడుకోని లేచాక ఇల్లు ఉడుస్తా
మ్
తర్వాత మా మమ్మీ ఏమన్నా బట్టలు పిండేస్తే అవి పైన కెళ్ళి ఆరేసి వచ్చి ఫ్రెషప్ అయి తిని పడుకుంటా మధ్యాహ్నం. మళ్ళీ ఈవినింగ్ లేస్తా ఈవినింగ్ లేసి మమ్మీకి టీ అలా పెట్టిస్తా ఏమన్నా డిషెస్ ఉంటే అవన్నీ వాష్ చేసి. అంతే ఇగ మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ సేమ్ రొటీన్ అయిపోద్ది.
ఎంట్ మీ వాయిస్ బ్రే బ్రేక్ అయితుంది. హలో
హలో వినిపిస్తోందా అండి క్లియర్ గా
ఆ ఇప్పుడు ఓకే
అఖండ టూ వచ్చింది కదా చూసారా అంటున్నా
లే
చూడలేదా